హలో హాయ్ రా హా హాయ్ రా ఆ బాగున్నార నువ్ బాగున్నావా ఏం లేదురా ఇప్పుడే హ
ఖాళీగా నేనా
ఖాళీగానే ఉన్నా
ఆ
హ
తిన్నలేద
తిన్నా ఇంతకు ముందే తినేసిన నువ్వు తిన్నావా
తిన్నా ఏం కూర చేసిండ్రు అక్క
ఏ టమాటో పప్పు
ఓహో
హ టమాట పప్పు చేసిన తిన్న ఖాళీగానే ఉన్నా తిన్నావా నువ్వు
తిన్నక్క ఖాళీగానే ఉండే అప్పుడు మా ఫ్రెండ్స్ వాళ్లు ఫోన్ చేసిండ గెట్ టుగెదర్ పెట్టుకుందామా అని నెక్స్ట్ మంత్ అదే ఇక్కడ పెట్టుకుందాం ఏం చేద్దాం అని మాట్లాడుకున్నాం
అవునా మరి ఎక్కడ పెట్టుకుంటానురు
ఏమో అక్క ఫంక్షనాలని అనుకుంటున్నాము ఎందుకంటే టెండర్ బాగున్నాయి కదా ఏదో పెట్టుకున్నా
అవును ఎండలు బాగున్నాయి హ మరి మాట్లాడుకున్నారా
అదే మాట్లాడుకున్నాము ఒక్కొక్కరు ఎంత వేసుకుందాం అందరికి ఫోన్ చెయ్యాలి కదా అక్క
ఆ చేసిండ్రా మరి
ఆ చేస్తున్నాం వాళ్ళకు కూడా ఇప్పుడు ఫంక్షన్స్ ఉంటాయి కదా అక్క వీళ్ళు ఉండాలి పెల్లిల్లా సీజన్ మళ్ళా కొందరు హాలిడేస్ వచ్చినాయని ఊర్ళకి వెళ్తారు
అవునురా ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజనే కదా
చాలా మంది పెళ్ళిళ్ళకి వెళ్తారు చుట్టాల పెళ్లిలని అటాని ఆ
అచ్చేనేలా లాస్ట్ లో పెట్టుకుంటే ఏం కాదు ఆ హలో విన మతల దారా
వెళ్తుంది అవునా కానీ అందరూ హాలిడేస్ అని వాళ్ళ అమ్మ అమ్మ వాళ్ళ ఇంటికి గీతా తయ వాళ్ళ ఇంటికిళ్తారు అ నానమ్మ వాళ్ళ ఇంటి కట్ల
ఆ అవును మల్లి అది ఒక్కటి వుంది అందుకే ఇప్పుడే ఫోను చేసి మాట్లాడుకోవాలి ఇట్ల సంగతి ఇది గెద గెట్ టు గెదర్ అంటే వస్తారా అందరుూ అట్లేం లేదు అంటే చాలా సంవత్సరాల నుండిళ్ళి కలుసుకోవాలని ఉంటేది కదా హ వస్తారు అదేం లేదు అట్ల ఏముండేది
అ
మేము కూడా పెట్టుకోవాలని ప్లాన్ చేసుకుంటుం మేము కూడా అదే ప్లాన్ చేసుకుంటున్నాం రా అచ్చేనే ఇలానే
ఎక్కడ ఆహా ఎప్పుడు పెట్టుకుందాం అ చిన్నదా ఎప్పుడు ఫిక్స్ అయ్యిందా డేటు
ఆ ఇంకా కాలేం రా ఫిక్స్ కాలే ఇంకా ఇదే మాట్లాడుకుంట
ఊ
ఆ ఫంక్షన్హాల్లోనా స్కూళ్ళనా ఎక్కడా అనేసి
ఓహో
ఊ
మేం ఫంక్షన్హాలే అనుకుంటున్నాం అక్క
అవునా ఈ మీరు ఇదే ఫస్ట్ టైమా
ఆ అవునాక్క
ఆ
అ
మేం కూడా ఇదే ఫస్ట్ టైం మేం కూడా ఇదే ఫస్ట్ ఆ ఇగ చాలా మంది పెట్టుకుంటారు కదా ఇంగా వాళ్ళని చూసి ఇగ మనం కూడా పెట్టుకోవాలె పెట్టుకోవాలె అని
ఊ మాది ఆహా ఎప్పుడన్నా ఒకసారి గలవాలె కదక్కా ఎప్పుడో టెన్త్బ్యాచ్చు
అవును ఎ అవును ఎప్పుడు
ఫోన్ లో మాట్లాడుకున్నది కలిసి ఏం లేదు
కలిసి మాట్లాడుకున్నది అది వేరే ఉంటేది కదా చూసినట్టుగా కలిసినట్టుగా
అది మళ్ళా వాళ్ళకి వస్తే వాటరు అంటే ఫుడ్ ఫెసిలిటీ మంచి ఉండాలి అందరికి దగ్గర ప్లేస్ ఉండాలి కదక్కా
అవును అవన్నీ చూసుకోవాలి‌
ఊ
ఇంక ముందు ఎండ కాలం కదా ఏమైనా ఐస్ క్రీమ్స్ చల్లటి కూల్ వాటరు ఇట్టాలి
ఓనుగు మ మీరేమేమని ప్లానింగ్ చేసుకుంటున్నా
మేము కూడా అదేరా కొంత మనిషికి కొంత అమౌంట్ జమ చేద్ధామని అనుకుంటున్నాం ఇంకా అందరం మేము కలవలేము అనుకోలేము కొంతమందిమే అనుకున్నాము
ఆహా
నెంబర్సు వెతుకుతున్నాం కొందరి వి లేవు
ఉ
ఊ
అ యక్క పెట్టుకుందాము బా రోజులై తుంది అని అన్నారు తట్టుకుందాము మేంగూడ అన్నా ఎప్పుడున్నా ఒకసారి కలవాలి కదా అక్క ఎప్పుడు కలుత్తాం మళ్ళా
అవును కలవాలే
ఊ అందుకే ఏం కూర చేసిండ్రు మరి
ఆ టమాటా పప్పు జేసిన్రా
ఆహా మళ్ళీ ఇప్పుడు చాలా మంది ఎండలకు బయటికెళ్తలేరు ఫుల్ ఎండలు కొడతా ఉన్నయ్
ఆ ఫుల్ ఎండలు అయినాయి ఇంకా వచ్చేనెల వరకి ఇంకా బాగా ఎండలు అయితయి
కొందరు సార్ వాళ్ళు గూడా కొంచెం ఏజ్ డ్ వాళ్ళు వాళ్ళు ఉంటారుగా వాళ్ళు గూడా కొంచెం బాగా ఎండలై కొంచెం ఇబ్బందిగానే ఉంటది.
లా రాలేదు కొన్ని కొందరికి కాళ్ళ నొప్పులు అంటారు. హెల్త్ బాలేదని అంటరు. చాలా మందికి కాళ్ళనొప్పులే ఉంటున్నయ్
అవ్వే మోకాళ్ళ నొప్పులే ఎక్కువ అందరికి
అవును
కానీ ఎట్లయినా దీస్ రావాలి ఎట్లా జేసి న వాళ్ళని
అవును అక్క అట్ల
ఉమ్
చిన్నప్పుడు సార్లు చెప్తే భయం భయం ఉంటు ఉండే ఇట్లా చెప్తే అట్లా నోటికి గావాలంటుండే
ఆ వారిముందు
ఊహా
ఆవును
ఇప్పుడు ఏం లేదు వస్తాంది స్కూల్ కి పోతాంది బ్యాగ్ పడేస్తరు ట్యూషన్ పోతురు మళ్ళీ వస్తాంది. ఊహు ఇప్పుడు కొట్టుడు సిస్టమే లేదు అక్క
ఆ కొట్టే సిస్టంలేదు మళ్ళీ చెప్పుడు కూడా అంతంత మాత్రమే చెప్తాండ్రు ఫస్ట్ మనము మనకు చెప్పినట్టుగా చెప్తలేరు
ఆ
మొత్తం ఇంగ్లీష్ మీడియం అయిపోయినయ్
వోళ్ళు తెలుగు మీడియాలు లెక్క నో ఒక కాడా
ఆ ఎక్కన్నా ఒక కాడా మళ్ళీ అది ఒక సబ్జెక్ట్ టూ పెడతార్రు ఒకటే సబ్జెక్ట్
శిశు మందిర్ లో ఐతే ఒకప్పుడు సంస్కృతం సదాచారం అన్నం తినలే
అన్ని ఉంటుండే అది కూడా ఇంగ్లీష్ మీడియం చేసిండ్రు
ఇప్పుడు లేదు పోనీ ఇంగ్లీష్ మీడియం చేసింది ఇంగ్లీష్ వతుందా అంటే అది గూడా వత్తలేదు అక్క
ఆ అది గూడా వత్తలేదు అసలు వాళ్ళు ఫస్ట్ ఎ ఇంటర్ డిగ్రీ జేసిన వోళ్ళనే చేసిన వోళ్ళే వాళ్ళే జెప్తాండ్రు వాళ్ళకే గదా సరిగ్గా రావా రాదు
అవును
ఫస్ట్ అంటే బాగా అనుభవం ఉండే
ఉ
బాగా అనుభవం ఉన్న వాళ్ళు అట్లా చెప్పిండు రా అట్లా వచ్చింది ఆ
ఇప్పుడు డిగ్రీ చేసిన వాళ్ళు కూడా టీచర్ అని చెప్తారు ప్రైవేట్ లో
ఆ
ఆ అట్లా
ఆ సరేరా ఉ ఎప్పుడు ఇంట్లోకి వచ్చిండా అటే ఉండమను ఇగ హా చెప్పురా ఆ ఉ ఆ అవునురా బయటనే ఉండు
ఏక్
పైనుండు ఆ టమాటా ఫిష
ఉహూ పిల్లలు వెళ్ళిరా స్కూల్కిి
ఆ ఎల్లిండ్రు రా
ఆ ఎప్పుడు వస్తారు ఆఫ్ టైమ్స్ స్కూల్స్ లే సెంటర్ వళ్లేదేమో ఇంకా
ఆ ఇ మండే నుండి హాఫ్ టైమ్ స్కూల్ ఉ సిక్స్టీన్ నుంచి అన్నారు ఏ సిక్స్టీన్ అన్ టే ఎంత అవుతాంది అది మండే నుంచే కదా
ఆహా ఇప్పుడు కొన్ని గవర్నమెంట్ స్కూల్లో సెంటర్స్ పడుతున్నాయి కదా
ఆ అవును ఇవాళ హాఫ్ టైమ్ స్కూలే కదా శనివారం ఉ ఇవాళ శన్ ఆ శనివారం ఆాఫ్ టైమ్ ఉంటది
ప్రైవేట్ స్కూల్ ఆ అక్క గవర్మెట్ స్కూల్ ఆ
ప్రైవేట్ ఏరా
ప్రైవేట్నా ఫీజులు బాగా తీసుకుంటుండు అక్క ప్రైవేట్లో
ఆప్ ఆ అవును ఫీజులు అయితే బాగా అన్ని సు స్కూల్ల్లో ప్రైవేట్ అన్ని స్కూల్ల్లో ఫీజులు బాగానే తీసుకుంటాండ్రు
గోరంగా మల్ల బుక్స్ అని యూని ఫని ఐడెంటిటీ కార్డ్ అని ఓ ఫుల్ తీస్ కుంటుండ్రు
ఉ
ఉ మల్ల డే మళ్ళీ ఒక యు వెన్నస్టే మళ్ళీ వేరే యూనిఫామ్ అని మా సైడ్ అయితే అట
ఆ
హ్మ్ పనిలో ఉన్నట్టున్నారు కదా
ఆ అదేం లేదురా పనేం లేదు
సరే అక్క మరి
ఆ ఏందిరా సరేనా ఆ సరేరా
హ్మ్